ఆ హలో
హలో
హయ్ అండి
హయ్ అండి ఎలా ఉన్నారు
బాగున్నా అండి
ఆ ఇంకెంటండి వంట అయిపోయిందా ఆ అవును అదే గృహప్రవేశం రాబోతుంది
అవునా
నేను అందుకే చేసాను
అవునా
ఆ అదే మీ ఇంటి దగ్గర ఒక బజార్ ఉంది కదా అన్ని కలిపి ఉంటాయి బహుమతులు అన్ని ఉంటాయి కదా మీకు తెలిసిన వారే కదా ఏమైనా అడుగు చెప్తారేమో తక్కువ ధరలకి అన్ని పెరిగిపోయినాయి కదండి ఇప్పుడు
అవునండి రేట్లన్నీ పెంచేశారండి బాగా
ఆ ఏమన్నా ఇద్దామన్నా ఏ అన్ని పాతవి అయిపోయినాయి అదే గిన్నెలు అలాంటివి కాకుండా ఇత్తడి సామా ఇత్తడి కదేంటి బరంలు ఉంటాయి కదండి
అవునండి
ఆ దీపం కుందులో బర్లో అలా ఇ ఇద్దాం అనుకుంటున్నాం ఉంటాయ అండి అక్కడ
ఆ ఉంటాయండి
ఆ అదే ఒకసారి మీరు గాని ఏమన్నా చూసి అడిగి చెప్తారేమో తక్కువ ధరకి ఇస్తారని
మాట్లాడదాం అండి మీరు వస్తే ఒకసారి మాట్లాడదాము అండి వాళ్ళతో వెళ్ళి ఏమనా మనకేమన్న తక్కువ ధరకిస్తారేమో మాట్లాడదాము
అవున అదే అనుకుంటున్నాం మేముని ఒకసారి వచ్చి చూసి మిమ్మల్ని అడిగు మాట వళ కదండి మళ్ళీ మీరు ఉండకపోతే ఇబ్బంది అయిపోతుందని
అవున్లేండి అవునులేండి
ఒక మాట అడుగుదాం ముందే అని చేసాను అనమాట అది నేను అక్కడ మన ఎప్పుడు తీసుకునే చీరలది బా కొట్టు ఉంది కదండి
అవునండి అవును
ఆవిడ ఉన్నారా అండి ఎక్కడికైనా వెళ్ళరా
ఉన్నారండి ఆవిడ
ఆ కొత్త ఏమన్న తెచ్చారంటారా నా దగ్గర నెంబర్
అవును మొన్న ఏమో ఏదో కొత్తవి స్టాక్ దిగినట్టు చూసానండి నేను కూడా అవి
ఆ అది ఇప్పుడు గృహప్రవేశానికి కట్టుకోవడానికి పెట్టడానికి ఉంటాయంటారా
ఉంటాయి ఉంటాయి
ఆ కొత్త మోడల్ ఏమైన్నా తీసుకుందాం పెట్టుబడికి కూడా ఇంకా మా ఆడబడుచు వాళ్ళకి కి పెట్టాలి
అవునులేండి
ఉ అయితే నేను ఒకసారి ఖాళీ చేసుకుని వస్తాను మన ఇద్దరు వెళ్ళి చూసి వద్దాం అంట
రండి తప్పకుండా వస్తే మనం వెళ్ళి చూసి వద్దాము ఏంటంటి ఇవ్వడానికి గిఫ్ట్లు శారీస్ అన్ని చూద్దాం రండి ఒకసారి వస్తే వెళ్ళి అన్ని కనుక్కొని రేట్ ఇట్లు ఫైనలైజ్ చేసుకొని మనం వద్దాం
బహుమతుల్లో ఇంకేమైనా ఉంటాయంటారా ఇవ్వడాన్ ఇలా కాకుండా గృహప్రదేశానికి ఎలాగో జా
బహుమతుల్లో అంటే ఇప్పుడు గాజువి వస్తున్నాయి కదా ఐస్ క్రీమ్ కప్పు లాగా ఒకటే సింగిల్ గా ఉంటుంది. కప్పు ఒకటి అట్లా ఒకటి వెరైటీకి ఇవ్వచ్చు
కొంచెం వెరైటీగా నే ప్రయత్నిద్దామని ఈసారి
అదే అదే లేదా జార్లులాగా వస్తున్నాయి కొత్తవి ఫ్లవర్ వాజ్ అవి పెట్టుకోవడానికి అన్నట్టుగా
ఆ అది కూడా బానే ఉంది
ఆ
ఇంకా ఈ ఈ పూల మొక్కలు అయి అయితే పుట్టినరోజులకి బాగుంటాయి కాని ఇట్ల బాగోవేమో కదా ఆ
అవునండి
అదే ఆలోచిస్తున్నాను ఏమిద్దామా అని అవిడు చేరల్
వస్తున్నాయి ఇప్పుడు ఆ అదేంటి రౌండ్ గా ఉండి కొంచెం వెరైటీ వెరైటీ లో వస్తున్నాయి అవి
ఆ ఆ
అవి చూద్దామండి అంటే చాలా రకాలు వస్ వస్తున్నాయి రౌండ్ వస్తున్నాయి పొడుగ్గా వస్తున్నాయి ఇలా ఓవెల్ షేప్ లో వస్తున్నాయి కొన్ని రకరకాలుగా వస్తున్నాయి రౌండ్గా అయితే బాగున్నాయి
అక్కడ ఉన్నాయా మన మొన్న నెల్లిన బజార్ లో
ఆ మొన్న నేను వెళ్ళొచ్చిన బజార్ లో ఉన్నాయండి చూశాను. బాగున్నాయి అందుకని మీకు చెప్తున్నాను నేను అవి తీసుకుంటే మీరు అందరికి పంచడాని కూడా బాన్
బాగుంటది కదా అదే అండి చాలా రోజుల అయింది కదా ఇంట్లో ఒక శుభకార్యం జరిగి, ఇప్పుడే కొంచెం వెత్తే బాగుంటుందని.
అవునులేండి కొత్తగా ఇల్లు కట్టుకున్నారు గృహ ప్రవేశం అంటున్నారు.
అవునవును ఆ ఈ వ్రతానికి సరిపడ సామాన్లు బికూడా ఇంకొకసారి తీసుకుందాం అని. ఇంకా రాలేదండి బయటికి ఈ పిలుపులు అవే అవి అవి ఉంటాయని చూస్తున్నాం ఇంకోటి అడుగుదాంను జాకెట్ ముక్కలు, డిజైైనర్ ముక్కలు తెచ్చారంటార ఆవిడి.
తెచ్చే ఉండచ్చండి నేనయితే చూడలేదు మొన్న శారీస్ వరకు అయితే చూసాను. అవేవో రకరకాలు తెచ్చింది స్టాక్ అయితే దిగిందండి మొన్న వ్యాన్ లో వచ్చినాయి స్టాక్ దిగింది అవి చీరలు అన్నట్టుగానే చూసాను నేను మరి బ్లౌజ్ పిసెస్ తెచ్చారో లేదో తెలియదు ఒకసారి మీరు వస్తే వెళ్ళి చూసి వద్దాము నచ్చితే తీసుకుందరు గాని
ఒకసారి ముందు రోజు చే ఇప్పుడు రేప్ కాని ఎల్లుండుగాని ను వీల్ చేసుకుంటాన్ మీకుంటారు కదా మీరు కాలే కదా
ఆ ఉంటానండి తీసుకు రండి వెళ్ళొద్దాం ఒకసారి వచ్చి మీకు కావల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని వెల్దురు గానీ మొన్న అమ్మ గూడా డిగారు ఇలాగ ఇల్లు కట్టుకుంటున్నారు పాప వాళ్ళు ఆ దానికి కావాల్సిన్ సామాల్ కొన్ని కావాల్సి ఉంటాయి చీరలు అవన్నీ మీ ఇంటి దగ్గర ఎవరో తక్కువకిస్తున్నారట గదా కొంచెం క్వాలిటీ అది గూడా బాగుందట అన్ చెప్పనన్నారు ఓ విన్నాన్నేన్ గూడా కొంచెం వెళ్ళి చూసొస్తారా అన్ అడిగారు అమ్మ అడిగితే చూస్తాన్ లేండి అన్ చెప్పాన్నేను వెళ్ళానన్నమాట వెళ్ తే వ ఏవో కొన్ని వెరైటీలోచ్చాయండి అన్ చెప్పారావిడ
అదేలేన్ని ఒకసారి ప్రయత్నిస్తే ఏన్న బాగుంటే అక్కడే తీసుకోవచ్చి అన్నీ ఒకచోటే దొరుకుతాయ్ గదా మళ్ళీ ల్యాప్ తే నాలు నాలు తిరగాలంటే అనవసరంగా సమయం వృధా అయిపోతుంది
అవునులేండి అవునండవును
ఊ ఇవ్వు అదే ఆలోచిస్ నన్ నేను కూడా అదే ఏవి బాగుంటాయనేసి పోన్లేండ్ అయితే ఒకసారి చూసోద్దాం ఏది బాగవుంటది దాన్ ధరల్ బట్టి మనం ప్రయత్నిద్దాం మొన్న మనాకు తెలిసినావిడి మన ఫ్రెండ్ మన స్నేహితురాలున్నారు కదా జాన్స్ తి గారు ఆవీడ్ నెంబర్ నాక్ ఒకసారి పెట్టండి
అలాగే
ఆ ఆవిడ్ నెంబరు నా దగ్గర్ మొన్న ఫోన్ పోయిందండి
అవునా
ఆ ఈ ఇబ్బందుల్లో మళ్ళీ అదొకటి ఈ పనుల్ అవ్వట్లేదన్ టీ అడీ పోవడం ఈ నెంబర్లన్ని పోవడం చాలా ఇబ్బందయిపోయిందెవన్ పిలుద్దావన్నా అన్ని అందులో ఉండిపోయినాయి
అవునా
ఆ ఇంతకు ముందయితే పుస్తకాల రాసుకునేవాళ్ళం ఇప్పుడలా ఇందులోనే ఉన్
అవునులేండి ఇప్పుడు అంతా కొత్త కొత్తగా ఒచ్చేసినాయి గా టెక్నాలజీలు
ఆ మళ్ళీ కొన్ని బ్యాకప్ చేసాక కొన్నోచ్చినియ్ ఫూర్తిగా రాలేదు
అవునవును
ఉన్ దాన్ మూల ఇబ్బందయిపోయింద్ ఒకసారి మీ దగ్గరుంటే పెట్టండి
అలయ
ఆ అదీ నేను ఇంకోటి మీరు తప్పకుండా రావాలి ఖచ్చితంగా నేను ఫోన్ చేసి పిలుప్ పిలుపుకి ఫోన్ చేస్తాను ఆ ఏదో ఏదో మంచి రోజ్ పెట్టారని ఇంకా పిలవట్లేదు
అవునులేండి అళ్లన్ని స్టార్ట్ అయ్యాకే కదా పిలుపుల్ అవన్నీ గూడా
ఆ ఈ లోపీవేమైనా దొరికితే కొంచెం మనకి ఇబ్బందుండదు
అవున్లేండి
ఊ మాకు అర్షం పడుతుందండి బాబు అదే భయమేస్ వుంది అప్పుడు ఆ టైం లో మళ్ళి కర్ క్రమం టైం లో ఎది పెట్టినా మనకి ఇబ్బంది అయి
అవును వర్షాలు పడితే మరి చిరాకుగా ఉంటుందండి ఆ చో వచ్చిన చుట్టాలు కూడా ఇంట్లోకి వస్తూ తొక్కుతుంటే చే చేదరగా ఉంటూ అవును చిరాకు చిరాకుగా ఉంటుంది
ఇబ్బంది అయిపోతుంది కదండి అందరు కొత్తిలు చూడ్డానికి వస్తారు ఈ వర్షాలు ఇంక దీనికి వద్దనలేము
అవునండి
మ్మ్ ఇంగ అదే ఆలోచిస్తున్నాం ఇలా కొంచెం పెర క ముందే పెట్టేసుకుంటే మంచిదని ఆ ముందుకి ఏదనా అవుతదేమో అని
మళ్ళీ ఇంకొక వారంలో వర్షాలు ఉన్నాయి అంటున్నారు ఈ లోపే పెట్టేసుకోండి మరి ఇంకా
మ్మ్ హు
చేసేసుకోవడం నయం కదా ఎందుకంటే మళ్ళీ అప్పుడు చుట్టాలు కొంతమంది వచ్చి రాక మళ్ళీ ఇల్లంతా పాడైపోత్ తు ఇబ్బందిగా ఉంటుంది పైగా చేసిన ఐటెమ్స్ అవి కూడా మనకి వేస్ట్ అయిపోతాయి చుట్టాలు రాకపోతే
అవునవును అదే భోజనాల గురించి ఇంకా ఇబ్బంది అన్ బయట కొంచెం ప్లేస్ ఉంది అక్కడే పెట్టేద్దాం అనుకుంటున్నాం వర్షం వస్తే మళ్ళీ కొంచెం చిన్న రోడ్లు కదా బాడికి ఏమైనా ఇబ్బంది పడతారు
అవునండి అవును
కొంచెం గుంటలు అయి ఎక్కువ ఇక్కడ
అవునండి అవును మ్మ్
ఏ అందుకే ఆలోచిస్తున్నాం ఏం చేయాల అని కొంచెం ముందుకి పెడతారేమో ముహూర్తం అని ఆ అదేంది అయ్యే వరకు కంగారు కదండి ఏదో ఒక టెన్షన్ వస్తానే ఉంటది
అవునండి అవును
కొంచెం అన్ని బాగా అయిపోయి కొంచెం గాలి అయిపోతే పర్లేదు గాని
అవునండి మావిడాకులు పువ్వులు అన్ని తెప్పిచ్చేసారా
అదే ఒకసారి రేపు ఎప్పుడు మొదలు పెట్టచ్చు అన్నారు పంతులు గారు ఆ అప్పుడు ఇంక తెచ్చి పెడతాం
ఆ
డెకరేషన్ అయి చెయాలి కదండి
అవునండి ఇవాళ రేపు అన్నీ రెడీమేడ్ అయిపోయింది కదండి ఏది చెయాలన్నా కూడా వంటలేమో క్యాటరింగ్ డెకరేషన్ వాళ్ళు డెకరేషన్ చేసేస్తారు వచ్చి
మా మా వాళ్ళు ఈ మనమే చేద్దాం మ్మ్ కొంచెం కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దాము అన్నారు
అవునా
ఆ అందుకు అందరం కలిసోచెయ్యేద్దాం అన్నారు సరదాగా
సరేనండి
ఆ అదే అనుకుంటున్నాం అలా అయితే పర్లేదు
అవునులెండి
మ్మ్ వీళ్ళు కొంచెం అప్పుడు ఇప్పుడు కొంచెం ఖాళీ మళ్ళీ తర్వాత మళ్ళీ ఎవరు ఉండరు
అవునవును
ఆ
అంతేలేండి మనకు అవకాశం ఉన్నప్పుడే చూసి చేసుకోవడం నయం
అవునవును అదే అందుకే ఒకసారి ప్రయత్నించి చూద్దాం మన వాటికే కదండీ మన చుట్టాలు కాబట్టీ ఏం కాదూ
అవునవునండ్
అనీ అన్నారనమాట
ఆ
మా
అంతేలేండి అందరూ తలా ఒక చెయ్యి ఏసుకుంటే అయి
ఆ తలా ఓ చేయేస్తే పందడే పనులు అయిపోతయ్ మనకి కొంచెం టెన్షన్ తప్పుతుంది అదే ఆలోచిస్తున
ఉంటరు కదా వచ్చే పోయే చుట్ చుట్టాలు వాళ్ళు ఉంటారుగా ఏదో ఒకా తల ఒక చెయ్యి వెయ్కపోతారా ఏందండి
అదే ఉంటారు కదా అనే చూస్తున్నాం
అదే అదే
ఇప్పుడే కాలేజ్ లు అయి స్టార్ట్ అయినయ్ కదండి ఇప్పుడు పర్లేదు మళ్ళీ కొంచెం అలా అయ్ తే ఎగ్జామ్స్ అయ్యి అంటరూ ఈ వర్షాలకు ఎక్కువ పెరిగిపోయినా మళ్ళీ మనక్ కీ ఇబ్బంది అయ్ పోతుందని ఊమ్ ఇంకెలా ఇప్పుడే అయి చేసేద్దాం అని అనుకున్నాం కిందా అన్ని అయిపోయినాయి చుట్టూ చిన్నకు చిన్న పనులు మిగిలినయ్ అన్మాట అవి చేయించేసీ ఇంకా అయ్ చేద్దామని సరే అండి అయితే నేనొస్తనూ వచ్చేక అన్ని చూస్ సి మాట్లాడదాం సరే అండి ఉంటానండి అయితేని ఆ